హలో అండి గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ ఆ బాగున్నాం అండి ఏం చేస్తున్నరు అండి
ఏం లేదు మేడం ఇలా కూర్చొని ఉన్నాం ఇప్పుడు మేబీ
అంతేనా అండి టిఫిన్ చేసారా మరి
అవున్ టీపిన్ చేశాను మేడం
అవునా అయిపోయాయ అండి మార్నింగ్ రొటీన్ వర్క్
అవును అయిపోయింది మేడం మీది అయిందా మేడం
ఆ నాది ఇప్పుడే అయిపోయిందిండి అయిపోయింది ఇంకా నెక్స్ట్ ముఖ్యంగా పుల్ స్టాప్ ఏమి ఉండదు కదా కంటిన్యూ ఉంటేనే ఉంటది ఇంట్లో ఇంట్లో వర్క్ ఉంటనే ఉంటదండి ఉ
టిఫిన్ ఏం చేశారు మేడం
టిఫిన్ నేను కిచిడీ చేశానండి
కిచిడీ చేశారా
ఆ కిచిడి రాగి జావ చేసాను
ఉ ఉప్స్
అయితే ఈ రోజు ఫ్రైడే కదా దీపం పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడే నైవేద్యం తీసుకు కొని దేవుడి దగ్గర తిని కూర్చున్న పిల్లలు కాలేజ్కి వెళ్ళిరండి ఉ ఇంక అండి
ఇంకా మేడం మరి మధ్యాహ్నం లంచ్కి ఏమన్న ప్రిపేర్ చేసుకున్నారా ఈవ రోజు
మధ్యాహ్నం లంచ్ చెయాలండి ఆ వంకాయన్న వండాలి పిల్లలకు ఆలు రైస్ చేసి పెట్టేసిన అండి ఫ్రై చేసి బాక్స్ ఇంకా ఇప్పటికి చేయాలి ఆఫ్టర్నూన్ కి ఓకే మా హస్బెండ్ ఇట్లా వస్తారంటే చేసి పెట్ పేట్టాలండి ఏమన్న ఇంకా ఒక్కోసారి వస్తారు ఒక్కోసారి రారు ప్రజెంట్ అయితే ఊరికి వెళ్లిర్రు ఆ టైం వరకు వస్తారు
ఉ ఉహు ఇయలా చుట్టిల్ చుట్టి మీద ఉన్నా సార్
లేదండి చుట్టి మీద ఏం లేదు కాకపోతే ఫంక్షన్ ఉందని ఊరికి వెళ్ళిర్రు ఇంకా రాలేదు నిన్న వెళ్లిండే నైట్ ఉ ఇంకా రాలే రాలే అండి ఇంకా ఏక్కడికన్నా వెళ్తారా అండి దర్శనానీకి మీరు
ఆ వెళ్తా ఉంటాం మేమ్ మేబి దగ్గర ఉన్న దర్శనానికి వెళ్తా ఉంటాం ఉ
ఓకే ఓకే
ఇంకా మేడ ఏమైన్న ఫెస్టివల్స్ ఉన్నాయా మేడం మీ
ఇప్పుడు ఇగ శ్రావణ మాసం ఆషాడం వస్తది కదండి ఆషాడం లో మాకు బోనాలు ఉంటాయి ఫస్ట్ ఇప్పుడు
ఎప్పుడు మేడం ఆషాఢం స్టార్ట్ ఉంది మేడం
మేబీ ఒక టెన్ డేస్ ఉన్నట్టుందండి ఇంకా స్టార్ట్ కావడానికి వన్ వీక్ ఆర్ టెన్ డేస్ ఉంది ఆశడం స్టార్ట్ అవుతది ఇంకా ఆశడం స్టార్ట్ అయితే ఇక్కడ మొత్తం మత్తం బోనాలు బాగా ఫేమస్ అండీ తెలంగాణ ఇక్కడ మొత్తం ఆ ఫేమస్ ఫస్ట్ బోనాలు అయిపోయిన తర్వాత ఇ కంటిన్యూగా ఉంటేనే ఉంటాయండి అన్నీ ఒక్కొక్కటి నెక్స్ట్ ఎం వస్తదండి బోనాల తర్వాత నాకు తెలిసి రాఖీ లేదా గణపతి పతి వస్తుంది
ఏమి
రా రాఖి పండుగ వస్తుండవచండి నెక్స్ట్ ఉ
అయితే మేడం దీనికి ఏం చేస్తారు మేడం ఆషాడంలో మరి
బోనాల కా అండి
బోనాాలకైనా ఈ ఆషాడ అంటే ఏంటి చసి
ఆష్ ఆషాఢ మాసము అంటే అమ్మవారు గుళ్లోకి వస్తారనమాట అండి బయట ఉంటారు ఆప్పటి వరకు ఆషాఢ మాసం సంలొ గుడిలోకి వస్తారని బోనం చేసి అమ్మకిని నైవేద్యం పెడతారు అనమాట అయితే కుండలో కుండలో చేయాలండీ అదీ అసలు మెయిన్ మెయిన్ బోనము కుండ తెచ్చి మంచిగా ఒకరోజు ముందు కాకుండా ఉదయమే తీసుకొనిచ్చి అటికే మనం ఇల్లు శుభ్రం చేసుకుని మావిడాకులు యాపాకులు అన్ని తెచ్చి పెట్టుకొని
ఆ
మత్తం అంత శుభ్రం చేసుకున్న తర్వాత నైవేద్యం ఇట్ట పెట్టి చేయ్యాలండి
అవునవా ఉహు
అవునండి అయితే నైవేద్యం ఏంటండి
ఆ చెప్పండి చెప్పండి
అయితే అమ్ అమ్మకి బియ్యం గిట్లో బెల్లం వేసి చెయాలండి నైవేద్యం అండి అన్ని ఆ ఏమంటారు బెల్లం బెల్లంతో ఉల్లిగడ్డ వంకాయ అట్లా ఏసీ చేస్తారండి
అయితే మేడంమ్ ఈ ఆషాఢ మాసం మొత్తం నీస్ తిన్నారనండి మొత్తానికి
ఆ అ మాసంలో చేస్తారు మళ్ళీ ఇంకా దీపం మంచి ఆఖండ దీపం
ఒక నెల ఉంటుందా మేడం మేబీ
ఆ నెల రోజులండి
అయితే మీరు ఈ ఆషాఢ మాసంలో మీరు మరి నాన్ నాన్ వెజ్ తింటారా మేడమ్ తిన్నారు కదా మొత్తానికి
ఇయందవా ఆ చెప్పండి ఆ చెప్పండి చెప్పండి
ఆషాఢ మాసంలో మీరు నాన్ వెజ్ తింటారా ఇ నెలలా
ఆ తింటా ఆ రోజు ఆ రోజు దేవుడికి ఎక్కేది నాన్ వెజ్ మేకలు కోస్తారు కోళ్లు కోస్తారు ఇక్కడ ఆషాడ మాసంలో బోనాల్ పండగకి
ఆహా మేకని కోస్తారా మేడం
శ్రావణ మాసం నాన్ వెజ్ శ్ర శ్రావణ మాసంల నాన్ వెజ్ తినరు ఎందుకంటే ఉ స్ట్రాంగ్ మంచిగ ఉన్నదండి తనకి ఆ తనకి నాన్ వెజ్ అంటే పడదు కాబట్టి శ్రావణ మాసంలో తినరు ఆషాఢ మాసంలో ఏముండదు దండి ఎవరైనా రొటీన్ గా తింటారు ప్లస్ మంచిగా దాం తోనే అవుతాయి అన్ని నాన్ వెజ్తోనే అవుతాయి
ఊ ఊ
ఆ ఇంకా అండి
ఊ అంటే మీరు చేసేటప్పుడు మరి బోనం చేసెటప్పుడు మేకని మే మేకని కోస్తరా మేడం మరి మీరు
ఏంటండి
మీరు చేసేటప్పుడు మేడం ఆషాడం చేసేటప్పుడు మీరు
ఆ
మేకాని చేస్తరా మీరు బోనాలకు మేకనీ కోస్తరా
ఆ మేకని కోసమండి ఒక లాస్ట్ ఇయర్ మా మామయ్య మా మామయ్య ఇట్ చనిపోయినుండి టూ ఇయర్స్ నుంచి ఇగ అది మనకి పండుగ లేదని ఆగిపోయినాము ఈసారి మేకనయితే దెప్ ఇప్పుడైనా మేకన్ కోస్తాము ఊర్లో ఇక్కడ ఒకసారి సిటీలో ఒకసారి అయితుది ఊర్లో ఒకసారి అయి దండి ఇది బోనల్ పండుగ అయితే ఇక్కడైనప్పుడు మనం అందరం ఇక్కడ దగ్గరనే కాబట్టి మనది షెడ్ ఉంద అనమాట చికెన్ సెంటర్ అక్కడనే మేకను కోస్తరు ఊర్లో అయినప్పుడు కో కోడింటది కదండి కోళ్ళలను కోస్తరు
ఆ
కోసి అమ్మవారికి చూపిచ్చి తర్వాత మనం వండుకొని తింటాం అన్నమాట
అయితే ఆ రోజు ఇగ మరి గెస్ట్ వస్తారా మేడమ్ మీ ఇంటికి
ఊ వస్తారండి చుట్టూ మా ఆడపడుచు వాళ్ళు ఉన్నారు మా అత్తమ్మ వాళ్ళ చెల్లెలు ఉన్నారు మా చెల్లె వాళ్ళు అమ్మ వాళ్ళు అంటే రారు పండగ ఎందుకంటే వాళ్ళకి మాకు కూడా అదే ఉంది మళ్ళీ మీ ఇంటికి ఎట్ల వస్తాం ఆ రోజు అంటరు రారు వాళ్ళు
అంటే మీరు చెప్పుకుని చేస్తారా మేడం ఒకటే రోజు
ఆ ఆ చెప్పే చేస్తాము ఊ
మీ మీరు ఒక వారంలో చేసుకుని నెక్స్ట్ వారం వాళ్ళు చేసుకుంటే వాళ్ళు కూడా వస్తారు కదా
వస్తారు కానీ మేము అందరం ఒకే ఏరియాలో ఉన్నాం కాబట్టి అందరికొక్ ఒకేసారి ఉంటదండి ఇక్కడ మాది ఒకటే ఏరియా మొ త్తమ్మా ఇప్పుడు మా చి మా ఆడపడుచు వాళ్ళు మా చిన్నత్తమ్మ వాళ్ళు మేము మా చెల్లె వాళ్ళు అందరం ఒకటే ఏరియాలో కొంచెం కొంచెం డిస్టెన్స్ల అంతే
అందరూ ఒక కాలినా అండీ
ఉ
బేబీ ఆ రోజు ఎంత అండుతారు మేడం రైస్ మరి
ఆ మినిమమ్ సిక్స్ ఆర్ సెవెన్ కేేస్ అండి వచ్చే దాని బట్టి ఒక్కొసారి మా ఆడపడుచు వాళ్ గిట్ల మాకు కూడా ఉంది కదా అని కొంచెం తినేసిన తర్వాత వస్తారు ఇక వాళ్ళకి మా ఆడపడుచుకి ఇద్దరు కూతులు ఒక కొడుకు అనమాట పెళ్ళిళ అయిపోయినా వాళ్ళు కూడా వస్ స్తారు కదా ఇంటికి అట్లని తను లేటుగస్తది
ఉ అట్లా అయితే ఒక సిక్స్ సెవెన్ కేజెస్ వండుతామండి రైస్ మినిమం మా ఇంట్లో మేము నైన్ మెంబెర్స్ అండి ప్లస్ వా వాళ్ళ ఒక ఫోర్ మెంబర్స్ మా చిన్న తమ వాళ్ళు వస్తే వాళ్ళ ఒక ఫోర్ మెంబర్స్
ఉహు
ఉహు కానీ పండగలు వస్తే టైము గడిచిపోద్దండి అందరు ఉండేసరికి
వస్తుది అందరు ఉంటారు మంచిగా సంతోషంగా అనిపిస్తది ఆ రోజు
సంతోషం అనిపిస్త కాని ఇంట్లో మా లేడస్యితే సరిపోతది ఇగ ఫుల్ అయితుంది నే
ఇక మ ఆ టైమ్ లో మంచిగా అనిపిస్తుది కాని ఇక పండగ అయిపోయిన తర అన్నయయిడి నుంచి ఏ చూడు మళ్ళీ అది తో మూడు ఏ మూడు ఉంటాయ్ మళ్ళీ అప్పుడు కొెంచం రిస్కే అనిపిస్తది మళ్ళీ
కొద్దిగ
మళ్ళా మళ్ళ ఇల్లు కడగడం మళ్ళా ఫ్రెష్ చేయడం మళ్ళీ ఒక రోజు దానికి టైం
చాలా అంటే చాల అమ్మో అలిసిపోతాం మల్ల ఆ ఇగ టూ డేస్ అయితేనే కోలుకుంటాం ఇక
ఆ రోజు మొత్తం స్టేజ్ కలిసే పోవడం మళ్ళ ఆ రోజు అట్లనైతే మొత్తం సాజరీ చేసే వరకు నెక్స్ట్ డే కూడా పోతాయి నెక్స్ట్ డే కొంచెం ఫ్రీగ
అవును నెక్స్ట్ డే అయితే ఫ్రీ అవుతుది ఇక ఇక కనీగా తప పదండి ఇక లైఫ్ అంటేనే ఇక ఒక రోజు మంచిగా ఒక రోజు అనే ఉంటాయి ఆ అంతే కంటిన్యూ ఉంటేనే ఉంటాయి ఎప్పుడు సంతోషం ఉండదు ఎప్పుడు బాధ ఉండదు అదయితే వాస్తవం అవును
సంతోషం వచ్చినప్పుడు బాగా అట్లానే ఉండాల బాధ
అట్లనే ఉండాలిగా తప్పదు ఇక కానీ మనం అనుకుంటామండి ఆ ఆయన ఏమైంది బాగుండు ఆమెకి ఏమైంది బాగుండు కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటదండి ఖచ్చితంగా అది మనమా మంచినే సంపాదన ఫుల్లు ఏంటి అనుకుం
మనం మంచిగాంట అయిపోయింది మనం హెత్ లోపటి నుండి కూడా బాగుండాలి కదా చూసేందుకు మంచిగా బాగుంటే అయిపోయిందా చూసేందుకు మం మంచి అంతంగా తయారై మంచి అంత నిలబడితే అయిపోయిందా లోప పరిస్థితి మనకి తెలుసి ఉంటది ఏది ఉన్న అరే అ అందరు అనుకుంటారు అరే ఆమెకి ఏంది మంచిగా తయారైంది మంచిగా మంచిగనే ఉంటయి లోపల ప్రాబ్లం నీకేం తె ఆమెల్సది ఎవళ అనుభంస్తారో వాళ్ళ కలుది
నిజం అండి సే తనకేంముంది ఏం లేదు ఏం మనిషి ఉంది అనుకుంటారు కానీ తనే తనకే తెలుస్తుంది ఒకరికి చెప్ ఒకరికి చెప్పినా కూడ అర్థం కాదు అది
ఉ
అందుకే కూడా ఈజీగా అనేయొద్దు
అనే ముందు ఆలోచించాలి ఎందుకంటే మీ ఇంట్లో లేదేమో వర్క్ అంతాగానీ వేరే ఇంట్ల అట్లా ఉండదు కదా
అవును
ప్రతి ఒక్కరు మనం జడ్జి చేయలేం కదా ఇక వచ్చినోళ్ళు కొంచెం మది కొం త మంది అదీ వచ్చినోళ్లు గెస్ట్లు ఇట్లనే చెప్తరు కొంత మంది ఆమె కొంచం మంచి గున్నది ఆమె అండేది ఏం లేదు అంతా ఏం ఉండది అళ్ళాయన చూసుకుంటారు అంత అది ఇది అని చెప్పేటొళ్ళు ఉంటరు చాలా మంది
అవునండి
వాళ్ళది చూసుకోరు వాళ్ళు రవేటోళ్ళ గురించి అయితే చాలా చెప్తారు
అవునండి అందుకే ఎవరి గురించి కూడా మనం అనద్దు వాళ్ళతో చెప్పించుకొద్దు అని అంటారు కదా మీరు అంతే అవును
మామొక్కరుకి చెప్పొద్దు మా అమ్మనికి ఎవరు చెప్పొద్దు
చెప్పొద్దు అంతే అందుకే ఓపికే ఉండాలండి ఫస్ట్ సహనము
ఫస్ట్ థింగ్ అదే మేడం ఓపీగా ఉంటే మనం నోరు అనేది మనం మం మన దగ్గరనేంచి జాగ్రత్త ఉంచినే ఉంటే ఏ పని అయినా ఐనా ఈజీ అయిపోతది మనం నోరు వదిలేసి ఒక మాట బై మిస్ టేక్ ల ఒక మాట కూడా చెప్పేశం అనుకొండి అది కొన్ని రోజుల వరకు అలా గుర్తుండిపోంది అరే మేము ఫలానా ఈ వ్యక్తి చెప్పింది ఒక మాట అదింట కొంచెం ఆట్ ఆట్కి తాకేస్తుంది అనుకోని అది గుర్తు ఉండిపోతుది ఒకరిని మనం నొప్పించడం మంచి అనిపేది కదా వాళ్ళు కూడా ఆలోచించ లి మేబి ఆ పరిస్థితికి రాకముందు వాళ్ళు ఆలోచించాలి మళ్ళ నేనింత చెప్ప మరి ఆమె నాకు ఒకటి చెప్తే మంచి ఉంటది అందరు ముంగట్ నే పెద్ద నేను ఒకటి చెప్పిన తరువాత చిన్న అమ్మాయి చిన్నమ నేను చిన్నమే నాకు చెప్పడం అవసరమా అన్నట్టు ఒకటి ఆలోచించాలి వాళ్ళు మొత్తానికి ఇక మన ఒక లెవెల్ దాటేసరకు అంతా చెప్పే వరకు మనకు కూడా అంత ఆగదు కద మేడమ్
అవునండి అట్లా అర్ధం చేసుకోవాలి కదా
మనం కూడా ఎంత కవర్ చేయాలో అంతనే కవర్ చేస్తాం కదా దానికైనా ఓవర్ గా చె తే మనం ఎక్కడ కవర్ చేయంటు చెప్పండి
అవును మరీ ఎక్కువ చెప్పిన ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయిన బాగుండదు
మరి అప్పుడు మనం ఒకటి చెప్పంగనే ఆమె గారు ఇట్లా చెప్ ప్పింది నాకు ఇగో మీ కూడలు ఇట్లా చెప్పింది మ అత్తమ్ మాకు కంప్లైంట్ ఇట్లా కంప్లేట్ ఇట్లా కంలేట్ అవి ఉంటాయ అయి మరి నువ్వు అంత ముందు అంత చెప్ ఇప్పుడు అవసరమనీకు ఏదో చెప్పినా వాడికి చెప్పినా సరిపోతుంది అయిపోతుంది మొత్తం చెప్పే అవసరం లేదు కదా అవునవును
అందుకే ఇన్వాల్వ్మెంట్ కూడా కొందరు దాంట్లో కావద్దండి వాళ్ళు విననప్పుడు ఒదిలేసేయాలి కొందరు
ఉమ్ మళ్ళ ఏమి చిన్న చిన్నగుండి పెద్ పెద్ద మాట అన్నట్టు అయితది ఆడ వాళ్ళు అది ఆలోచించారు అరే నే పెద్దగా ఉండాలే ఆమె చిన్నమె జోలికి ఎందుకు చెప్పాలి ఆమె గురించి ఎక్కువ ఎందుకు చెప్పాలేను అన్నట్టు ఉండదు ఈమె ఈళ్ళకు పెద్దోళ్ళలకు
అవును
ఉమ్ థ్యాంక్యూ మేడం చాలా బాగా మాట్లాడారు మేడం ఈరోజు ఇంకా